హలో
హలో హలో
హలో
హాయండి ఆ బాగున్నన్ హలో
ఎలా ఉంది రోజు ఈ డే అంత
పర్లేదు మీకు
ఆ సూపర్ అండి బాగుంది డే అంత బాగుంది బాగా గడిచింది
కుంటర అండి
ఊ
ఆ
నా వా చేేస్తానునండి
అ
వర్క్ చేస్తుంటాం
వర్క్ చేస్తా
ఎప్పుడ వర్కుటి ఏంటండి అవసర అది కదులే ఏంటి ఓకే షాపింగ్ ఆన్లైన్ షాపింగ్ చేస్తారా లేకుంటే ఆఫ్లైన్ అండి
రెండు అండి
ఎక్కువ ఏది ఆఫ్లైనా ఆన్లైనా
ఆన్లైన్
ఓకే అంటే బయటికి ఎక్కువ అంటేక బయటికి షాపింగ్కి ఎక్కువ అ ఎలార
ఎక్కు వెళ్ళమడి
ఎక్కువ వెళ్ళారా ఓకే ఇంకా ఎంటి మారి ఫుడ్
అవునూ
ఓ ఇంట్లా ఇంట్లో ఎక్కువ వర్క
ఆ అవునండి
ఇంట్లో ఎక్కువ వర్క్ చేస్తుంటారు వర్క్ బిజీలో ఉంటారు ఎక్కువ
ఆ
ఉంట వంటలు అవి బాగా చేస్తారా
హ చేస్తా
ఎక్కువ ఏది బయట ఫడ్ ఇష్టపడతారా ఫుడ్ అయినా
లేదండి ఇంట్లోనే బయటది ఎప్పుడో ఒకసారి అది
తక్కువే అయితే
హా
బయటకు ఎప్పుడన్నా ఫ్యామిలీతో ఎళ్లినప్పుడు అలా బట తిన మేము కూడా అంతే ఎక్కువ ఎప్పుడన్నా తప్పదు ఆ తప్పదు అనుకుంటే ఇంట్లో వండుకొని తినరాం ఎక్కువ ఎందుకని బయట కూడా అంత ఇప్పుడు బాగుండట్లేదు కదా ఏదో
అవునా సారే
ఇస్తం కానీ అది ఇది వాడతారో వాళదో తెలీదు సో అ కానీ ఎక్కువ ఇంట్లోనేటు తెరు
అంటె
మరేంటండి న్నయి కదా షాపింగ్ అయిపోయిందా
చెయ్యాలండి ఇంకా బోనాలు షాపింగ్ ఉంది ఉంది కదా మనకు కొంచెం టైం ఉంది అనుకుంటాం ఆగస్ట్ గస్టు జూన్ అ తెలి జులై అ తెలిదు ఉ
తే చూస్తున్నాము మా సైడ్ కూడా ఇక్కడ మరి ఆగస్
మీ సాడ్ మీ సైడ్ శ్రావణంలో ఏస్తారా ఆషాడంమా
ఆ మా దాంట్లో ఆ శ్రావణంలో వస్తాయండి మాకు ఆషాఢ
ఫ్లయిస్
యితది శ్రావణంలో చేస్తాం ఆ అదే ఇగ పండు పనులు ఇంట్లో క్లీన్ అండి అన్ని అవుతున్నాయి అనమాట సో ఇంగా అక్కడ వరకు వెళ్లేదు బోనాలు చేస్తారా
స్టార్ట్ చేసేసార
ఆ అంటే ఇగ ఆఫీస్కి ఏళ్తాం కదా ఉమ్ అవునా మేం చేస్తామండి ప్రెడతాము ఇంక అందరు చుట్టాలు అందరు వస్తారు కదా సో ఇగా మళ్ళ నేను కూడా శాప్ కెళ్తుంటాను సో టైమ్ కుదరదని టైం ఉన్నప్పుడే కొంచెం ఇల్లంతా క్లీన్ చేసేసుకుంటుంటా వేల్లర్ స మధ్యలో ఎక్కడన్న టెంపుల్స్ కి
ఈ మధ్యలో అక్కడికి వెళ్ళామండి వరంగల్ భద్రకాళి టెంపుల్ ఆ లేదు లేదు వరంగల్ భద్రకాళి టెంపుల్ అలా వెళ్ళాం ఉ
అచ్చవునా నేను కూడా వెళ్ళానండి చాలా బాగుంటుంది పీస్ఫుల్గా చాలా ప్లేస్ కూడా చాలా బావుంటది కదా
ఫస్ట్ టైం వెళ్ళాము ఒకసారి బాగుందనిపించే మళ్ళీ ఒకసారి వెళ్ళాలనిపించి వెళ్ళాము
అవును వెళ్ళానండి త్రీ టైమ్స్ వెళ్ళాను అక్కడ గోశాల ఇవన్నీ చాలా బావుంటది ఆ త్రీ టైమ్స్ వెళ్ళాము
గోశాల ఒకేగని ఇది థౌజండ్ పిల్లర్స్ అది ఏమి ఉండదు కదండి నార్మలే అది
ఆ థౌజండ్ పిల్లర్స్ అనేది ఇంక అందరూ ఇంగా చాలా వరకు ఫ్రీ టైమ్ దొరికినప్ ప్పుడు అందరు చూడటానికి రావటము అది మామూలుగానే అంటే
ఉ
టైమింగ్స్ ఉంటది అది క్లోజింగ్ టైమింగ్ తొందరగా క్లోజ్ చేసేస్తారు సిక్స్ సెవెన్ వరకు క్లోజ్ అయిపోద్దనుకుంటా నాకు తెలిసి
అంటే ఎంతదు ఎంత లాంగ్లో ఉంటదో ఎట్ల ఉంటందో అని ఫీల్ అయ్యేదాని అక్కడికి ఏళ్ళేదాకా తెలిదు అది నార్మలే అని
అవునా ఎందుకు లోపల శ్రీరామువర విగ్రహాలు ఉం టయి కదా సీతారాములది విగ్రహాలు ఉన్నాయి చూల్లెదా ఆ
చూసా చూసా శివుడిది లింగముంటాది ఒకటి పెద్దగా
ఆ ఆంజనేయస్వామి టెంపుల్ బానే ఉం అది మేం కూడ ఎల్లాము ఒకసారి ఆ కాకపోతే టైమింగ్ అవర్ దాటితే ఏళ్ళలేము పోయిన సార్ మేము జాతరకి ఎళ్ళినప్పుడు టైం లేదనమాట క్లోజ్ అయిపోయింది ఆల్రెడీ అప్పుడు వీలు పల్లెదు చూడటనికి ఉ ఇక్కడ
ఇంకేంటండి మీ హాబీస్ ఏంటి తిరుపతి వెళ్ళలేదండి ఎప్పుడో చిన్నప్పుడు లేదండి కుదరలేదు వెళ్ళలేదు వెళ్ళాలి అనుకుంటున్నాం ఆ దేవుడు ఇంకా ఎప్పుడు కాదు
ఆ కాదు అంతేలేండి ఆయన అక్కడ నుంచి ఆయనది రావాలి కదా ఆజ్ఞ వస్తే మేము వెళ్ళామండి త్రీ టైమ్స్ వెళ్ళాము ఇది ఫోర్త్ టైమ్ టైం మళ్ళీ ప్లాన్ చేస్తున్నాము మరి ఇంకెప్పుడు కుదురుతదేమో తెలీదు ఉ వెళ్ళండి ఒకసారి వెళ్ళండి చూడండి బాగుంటది శ్రీవారి పాదాలు చాలా ప్లేసెస్ ఉన్నాయి అక్కడ గోల్డెన్ టెంపుల్ ఉ బాగుంటాయి
అదే ఒకసారి వెళ్తే మాత్రం అన్ని అన్ని కవర్ చేసి
టెంపుల్ కూడా బానేయి
ఆ
ఆ ఒకసారి ప్లాన్ చేసి చూసుకొని రావచ్చు కాణిపాకం కూడా బాగుంటదండి వెళ్ళండి ఒకసారి ఉమ్ అక్కడ అక్కడికి దగ్గరగా ఉంటది చూడొచ్చు మొన్న విజయవాడ కూడా ఎ లము కనకదుర్గమ్మ టెంపుల్ కూడా అక్కడ కూడా దర్శనం
ఆ ఒకే
మీరేలరా
ఆ వెళ్ళామండి విజయవాడ వెళ్ళాం
ఎల్లరా ఓకే
ఆ చూసాం ఆ వెళ్ళాం
ఇక్కడ సేవా కార్యక్రమంలో కూడా పాల్గొ టే బాగుండు ఉ
ఆ
సేవా కార్యక్రమంలో కూడా పాల్గొనాలి అని అనిపిస్తది ఛాన్స్ ఓస్తే మాత్రం తప్పకుండా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటాము ఉమ్ అదిగ జర మా ఇంట్లో ఎక్కువ పూజలు అవును ఇప్పుడు చాలా వరకు పెట్టారు నేను కూడా అదే ఒకసారి వెళ్దాము మనకి ఛాన్స్ ఒకసారి వచ్చిందంటే సేవ చేసుకునే భాగ్యం కలిగింది తప్పకుండా వెళ్తాననే చూస్తున్నాను
ఉ
ఉమ్ ఇంకేంటండి ఇంట్లో ప పండగలకి ఆ పిండి వంటలు చేస్తుంటారా
పండుగల కంటే ఖచ్చితంగా ఇప్పుడు ఏమంటారు ఇది సంక్రాంతికి అయితే చేస్తుంటాం కదా
అవునా ఏంటి మీ సైడ్ స్పెషల్ ఉహు ఓకే
మా సైడ్ మా అత్తయ్య ల ఆ లడ్డూలు బాగా చేస్తది
లడ్డులా ఓకే మాకు ఇక్కడైతే అరిసలు బాగా తింటామండి అందులో నాకు చాలా ఫేవరెట్ అర్షలు అంటె మేము చేసుకుంటాము అరిసలు లడ్డూలు
హ్మ్
పూతరేకులు చేస్తారండి
లేద అండి రాదు రాదు పూతారేకుల్ వరకు
అయో అవునా
మొన్న మా మా ఫ్రెండ్ ఉంటంది లేండి తను తెచ్చింది వాళ్ళ సైడ్ పూతరేకులు ఫేమస్ అంట బొబ్బట్లు పూతరేకులు
అవునా బాగుంటాయి పూతరేకులు బాగుంటాయి ఆ ఓసారి ట్రై చేయండి ఈజీగానే ఉంటది మెతడు బానే
ఆహా ఓకే
ఆ ఒకసారి ట్రై చేయండి హుమ్ హూ ఇంకెట్లుంటాయండి మీ ఇంట్లో ఆచారాలు పద్ధతులు
ఆ హలో
ఫుల్ స్ట్రిటా
అట్లా ఏం లేదండి స్ట్రిట్టెమీ ఉండదు అలా ఏమి ఉండదండి ఫ్రీగానే ఉంటది స్ట్రిక్ట్ ఏం కాదు ఆ ఆ
హుమ్ హు అవునా
హుమ్
ఇగా మార్నింగ్ లేసి ఇగ వర్క్ ఇగా టీ పిన్లు క్యారేజీలు కట్టటము డైలీ ఇదే బిజీ అవర్సు
ఆ
సండే అలా వెళ్తుంటారా బీచ్కి అలా సరదాగా
లేదు బీచ్ కెళ్ళాలని చాలా ఏమంటారు చాలా ఇష్టం ఇష్టం ఉంది కానీ కుదరట్లే మా ఫ్రెండ్ పైన దాని ఉంటద అన్నమాట మా ఫ్రెండ్ వాళ్ళ సైడ్ ఉంది ఈ సైడ్ అనుకుంటున్నాం వెళ్తే ఆ బీచ్ వెళ్ళి చూసేసి
బాగుంటుందండి ఒకసారి
అవును బాపట్ల చీరాల బీచ్ కూడా బాగుంటదంట
అవునా ఓకే మేం బాపట్ల బీచ్ కెళ్ళాం గానీ ఇక్కడికి వెళ్ళలేదండి
చీరాలబీచ్ చాలా బాగుంది వాటర్ మనల్ని ము ముంచేసే అంత ఉండవు బట్ చాలా బాగుంటది ఆ మొన్న మా ఫ్రెండ్ వెళ్ళింది ఆ వీడియోస్ అన్ని అక్కడ వీడియో కాల్ చేసి చూపించింది అనమాట అప్పటి నుంచి వెళ్ళాలని
నాకు బీచులంటే చాలా చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ టైము ఎప్పుడు వీలు దొరికితే చూసుకుంటాం
హుమ్
చూడండి ఒకసారి అయితే బాపట్ల బీచ్ ఒకసారి చూసిరండి చాలా బాగుంటది ఇంక ఎంజాయ్ అంటే ఫ్యామిలీతో వెళ్తే మంచి ఎంజాయ్మెంట్ ఉంటది
ఓకే
ఓకే అండి బాయ్
బాయ్ అండి
బాయ్
బాయ్ అండి